హలో
హలో ఇనపడుతుందా సార్ ఆ సార్ చెప్పండి ర
ఇనబడ్త్ ఆ
ఎన్న పడుతుంది సార్ పెట్రోల్ ఎట్లాందంటే పెట్రోల్ది ఎట్లున్నదంటే పె
ఇరా రైల్ యుద్ధం ద్వా పెట్ హలో ఎం బంకులో పెట్రోల్ రుకుతలే ఇన్నా సమాజ్ చ బాగుంది మా సైడ్ ఉన్న న లేదు పెట్రోల్ బంకులలో పెట్రోలే దొరకడం లేదు
అవునా సరే మాది కూడా అదే పరిస్థి స్థితి ఉన్నది తెలంగాణలో ఎక్కడైనా అదే పరిస్థితి ఉన్నది
ఇది ఎందువల్ల దేనివల్ల అనుకు కుంటున్నారు మీరు
అంత ఐడియా నాకు లేదండి
ఆ యుద్ధం జరుగుతున్న విశేషాలు మీకేమన్నా తెలుసా మేడం
యుద్ధానికి దీనికి ఏమైనా స సంబంధం ఉన్నద చెప్పుట్కో చెప్పటవాళ్ళ మాటలు వినొద్దు అసలు దాని దీనికి లింక్ పెట్టి బ చెప్తున్నది అంతే
లేదు లేదు మేడం ఇది ఇరాన్ అంటే మనకు ఖతార్ సౌదీ మరియు యుఏఈ నుండి మనకు పెట్రోల్ రావాలి ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధం ద్వారా ఇరాన్ వచ్చేసి హార్ము జలసంధిని మూసేసింది త ద్వారా ఇంధన నిల్వలు చాలా మట్టుకు తగ్గిపోయాయిండి అందుకోసమని కాస్తంత కష్టంగా ఉంది ఆ మన భారత్ దేశం ఇంకొక ఫార్టీ ఫైవ్ కంట్రీస్ నుంచి తీసుకున్నప్పటికి కూడా ఎక్కువగా మనకు ఇరాన్ మరియు ఆ ఈ ఖతా ఖతార్ నుంచి గాని యూఏఈ నుంచి గాని ఆ చమురు నిల్వలు అట్నుంచి ఎక్కువగా వస్తాయి కాబట్టి మనకు ఎన్ని ఉన్నా కానీ కాస్తంత చాలా తక్కువయింది ఆ మనకు హెల్ప్ ఆ ఫ్యూచర్లో రానున్న రోజులలో ఎరువుల సంక్షోభం కూడా ఏర్పడుతుంది
మీకు అవునా సార్
అంటే ఫ్యూచర్ లో మన దగ్గర రామగుండం మెరుగుల యూరియా కర్మాగారం ఉన్నప్పటికి కూడా దానికి కావలసిన ఫార్మా మెడిసిన్ మొత్తం కూడా మనకు ఇరాన్ నుంచి రావాలి ఇప్పుడు ఇరాన్ లో దానికి సంబంధించిన రేడియేషన్ అవన్నింటిని కూడా కొనసా అప్లై చేసుకుంటాం కాబట్టి ఇరాన్ యుద్ధం కారణంగా దాని నిల్వలు అన్నది మొత్తం తగ్గిపోవాల్సి ఉం తుంది రానున్న సమయంలో రైతులకు కూడా చాలా మట్టుకు అంటే చానా మట్టుకు ఓ ఈ ఎరువు ఆ కొరత అనేది ఉంటుందా యూరి కాదు లైన్ గా నా ఏదైనా సరే బ్రో ఆగ్రో దాని మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుందిని సహజ సిద్ధంగా సేంద్రియాల పైన కూడా చాలా మట్టుకు ఆధారపడి ఉంటది రైతులు కూడా ఆ మీకు తెలిసిన వాళ్ళు ఏవాళైనా ఉన్నా కాని ఈ విషయం చెప్పండి సేంద్రయ ఎరువుల వాడకం కూడా పెంపకం కూడా మంచిది వాటి ద్వారానే కూడా ఎక్కువ శాతంగా మనకు ఆ రానున్న రోజుల్లో అవే ఎక్కువగా మనకు అందుబాటులోకి రా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ఆ ఈ యుద్ధం కారణంగా వాటి ద్వారానే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి మేడం
ఏ మీకు ఒకప్పు త్రిం చెప్పాలి సార్ మీరు బా నుంచి ఏమైనా ఐ ఉందా
చెప్పండి
ఏమైనా ఓ
మళ్ళీ రోజు ఈమకేనా
పేరు చెప్తా మీకేమనా ఐడియా ఉంటుందా ఆ ఫ్రూట్స్ గురించి మలబరి దే తెల్సండీ మీకు
ఆకు ఆకు
ఓ ఊ అండంట
ఆహ నాట్ ఐడియా మేడం మల్బరి ఆకు పెంపకం మట్టుకు మాకు కాస్తంత ఐడియా ఉంది కానీ ఫ్రూట్స్ గురించి పెద్దగా ఐడియా లేదు మల్బరి ఆకు పెంపకం అనేది ఉంటుంది దాని ద్వారా పట్టటు పురుగు తయారు చేస్తారు వాటి గురించి మాకు ఐడియా ఉంది ఆ ఫ్రూట్ ఫ్రూట్ కూడా తెలుసు ఐడియా ఉంది కానీ చూడలేదండి ఎన్నడు కూడా దాన్ని నేను ఊ ఆ నిజమే కానీ మా స మా సైడ్ దొరకదు కాబట్టి దాని గురించి పెద్దగా ఐడియా లేదు విన్నాను దాని
అద్దు ట్రీ తెచ్చి పెట్టండి ఒకసారికయితే జల్ది నాటుతది
ఓకే ఓకే మేడం తప్పకుండా ట్రై చేేస్తా మేము నర్సరీకి వెళ్ళినప్పుడు దాని గురించి తప్పకుండా అడుగుతా అడిగి తప్ప తప్పకుండ ట్రై చేస్
దానికి నీళ్ళు అవసరం ఉండదు మందు అవసరం ఉండదు దాని కి మనం ఎప్పుడైనా నిరు వేసుకోవచ్చు ఒకసారి నాటిన తరువాత పాలది
గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పింది కార్ అమ్మేడన్
ఆ చిన్నపిల్లలంత దాని కిందికి పొండ్లు సుజాత
అతే
అండ్ హెల్త్ కూడా మంచి విటమిన్స్ వున్నాయి దాంట్ల
ఓకే ఓకే మేడం తప్పకుండా తప్పకుండా ట్రై చేస్త తప్పకుండా ట్రై చేస్తా ఒకసారి దాని గురించి తెలుసుకుంట తెలుసుకని మేము తప్పకుండా వాడత అరె వాటర్ అందక దానికి ఈ పెట్టాలి ఇంత ఉండాలి ఇ ఆల మాటకు చివరి ఆ ఓకే దానికి ఏమన మందు లాంటివి ఎరువు లాంటివి అని
అవునవును
ఓకే ఓకే ఓకే మేడం అర్థమైంది తక్కువ తక్కువ నీటితో ఎ తక్కువ ప్రాధాన్యత ఉంటదన్నమ్మాట దానికి ఓకే సార్ నర్సరీ లల దొరుకుతుందా మేడమ్ అది ఓకే మేడమ్ మా దగ్గర ఉ నర్సరీలు అంత ఇంకేమైనా ఫ్రూట్స్ లాంటివి ఇలా ఉంటే మాకు ట్రై చేస్తాం ఇంటి ఇంటి ఇంటికాడ పెరాట్ లోనేయి మేడం ఇంటికాడ పెిరాట్ లోనే మాకు ఆల్రెడీ ఒక నిమ్మ చెట్టు ఉంది ఆ ఒక జామా చెట్టు ఉంది ఇంకేమన్నా ఇట్లా శీతాఫలాలు కూడా మా దగ్గరున్నాయి నయి మామిడి కూడా మంటయి ఏద రేగా మన సీజ సీజన్ కాకుండా అన్ సీజన్ అన్ సీజన్ లేయకుండా మనకు దొరికి ఏదైనా ఒక ఫ్రూట్ టు గాని అవని ఉంటే చెప్పండి మేడం నేను తప్పకు
అవునా ఇంకొక చెట్టు ఉంటది సపోటా చెట్టు పెట్టండి అది కూడా నాడుతది ఇంటికాడ పరిద నెలలో సేమ్ దానికి కూడా వాటర్ ఎక్కువ అవసరం లేదు కూడా
ఓకే ఓకే మేడం మా సైడు అన్ అంటే మా సైడ్ అ వచ్చేసి కాస్త అంత బండల భూమి మేడం అంటే మా బండల భూమిలలో ఎక్కువగా
నార్కిన్
మేడం ఇంకొకటి పూలు పూల విషయంలో పూల మొక్కల గురించి ఏమన్నా మీకు ఏమైన్నా ఐడియా ఉందా మేడం
ఉంది కాగాని ఆ ఉంది కొంతమంత ఉన్నాయి అంత బాగా నాలెడ్జ్ లేదు ఫ్లవర్స్ అంటే మనం డైలీ ఎప్పుకు ఫ్లవర్స్ రోజు ఆడ మల్ల ఏమిరు సెంటు మల్లది మంచిగా ఉంటు టది ఇంట్లో వాటర్ ఎక్కువ
ఆ మేడంమ్ మా దగ్గర ఎక్కువ శాతంగా సెంటు మల్లె అన్నది లేదు అంటే అది ఈ మన ఇక్కడ దొరకవు నర్సరీలలో దొరుక
తప్పకుండా దొరుకుతాయి ఆ సీడ్ ఉంటది అండ్ సీడ్ మల్లె పువ్వు ఉంటాది కాగాని సెంట్ మల్లె లెక్క ఉంటుది ఆ చెట్టు ఇంకా గుబురు గుబురు లెక్క అతది ఒకటే చెట్టు గాని గుబురు గుబురు అయిత
ఓకే ఓకే ఇస్త దాని గురించి ఈ ఫ్రూట్స్ వచ్చేసి సపోటా అండ్ మేడం ఇన్ అ
హేతుభజే నేను తిన్నా లేండి పప్పాయ చామ అని అనుకోండిది ఎక్కడైనా ఉంటుంది
అన్నా
ఓకే
అ అంటే మార్కెట్లో బాగా విత్తనాలు లభిస్తాయి మేడమ్ పొపాయ గురిీ హైబడ్ హైబ్రిడ్ విత్తనాలే కావాలండి అంటే తొందరగా ఉ మరి అంటేగా మరి హైట్ కాకుండా కాకుండా ఆ చిన్న సైజులో ఉండి మాకు విత్తనాాలయి
అక్కడ తీసుకుంటే దాని చేతితో అ
ఓకే ఓకే మేడం తప్పకుండా ట్రై చేస్తాను తీసుకొని చేస్తా స మ లైక్ గా హైబ్రిడ్ తమల పాకు కానివ్వండి వీటి అదే అదే మేడంమ్ తీగా తీ కు
అ
తీగ తీగజాతి మొక్కలకు మేము కాస్త అంత ఇంపార్టెంట్ ఇయాలనుకుంటున్నాం మాకు ఇంటి పె
ర అద మొత్తం ముద్దె ఉంటయి ముద్ద ఉంటది రిక్క ఉంటాది టూ టైప్స్ ఉంటయి అదిం క మరి పెద్దగావు పువు అవి అవును దొరకుతదిగ అది కూడా మాకు సేమ్ తీ మనా ఆ ఏ పూవ్వులు చెట్టు తీగ వారే చెట్టు ఉంటాయి చూడండి తీగ మల్లే అంటారు కదా మా పందిరి ఎక్కుతయి సేమ్ అట్లనే ఉంటాయండి
వి ఉంటుంద మేడం ఆ
లేది మార్ మార్కెట్ లో అయితే అసలు దొరకాయి మీకు మార్కెట్ లో దొరికనే నాటయి కూడా అది గారంటీ నాట వి మందు తీసు కొని తీసుకొచ్చి పెట్టండి ఒక్కసారి నాటితే అవే పెంపు అయితయి
ఆ అంటే ముద్ద ఉంటది రిక్క ఉంటదా మేడం
అ ఆ
తీగ జాతిలో మనకు మందార దొరుకుతదా మేడం మందార లాంటి తీగ జాతులు మేడం చాలా అంటే బాగుంటదా
అవునవును చాలా బాగుంటదండి
ఓకేఓకేఓకే మేడం మొత్తం ఆ మార్కెట్ల దొరుకుతదా మేడం సరే ఉన్న దుకుద
విత్తనాలు మీరు విత్తనాలు అంటున్నారు కదా
కొన్ని రకాల కూరగాయల అవసరం ఉంది రకాల ఉంది ఓకే మేడం థ్యాంక్ యూ మేడం మీ విలువైన సమాచారాన్ని మాకు ఇచ్చినందుకు
ఓకే అండి వెల్కమ్ అండి